హాయ్ కీర్తనా హయ్
హాయ్ అఖిలా
హలో
నేనా ఏం చే అదే సిఐడి చూస్తున్నా
సిఐడి చూస్తున్నారా మీకు ఇష్టమా టీవీ షోస్
చాలా ఇష్టం అంటే టైం పాస్ అవుతుంది ఇంట్లో కూర్చొని వేరే సిని చూసిన మూవీస్ చూసి బోర్ కొడుతుంది కదా సో సిఐడి చూస్తా
అవునా మీరు ఏం చదువుతున్నారు అంటే జాబా లేకపోతే చదువుకుంటున్నారా
నేను చదువుకుంటున్నా ఇప్పుడు బీట్ టెక్ జేస్తున్నా.
అవునా, ఎలా ఉంది మీ కాలేజ్. లైఫ్, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎంజాయ్ జేస్తున్నారా.
చాలా చేస్తున్నా, అంటే కాలేజ్ కి రాక్ముందు అనుకున్న, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే, నాకు బానే దొరికారు.
అవునా, మీ ఫ్రెండ్స్ దొరకడం మీక్ అదృష్టమా.
అవును. ఇంకా కాలేజ్ లైఫ్ లో, ఫ్రెండ్సే కదా అంతా.
వావ్ ఒక ఫ్రెండ్స కి, బీటెక్ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి ఎంత మంచిగా చెప్పడం మిమ్మల్న్ చూస్తున్నానండి.
అవునా, మీరేం జేస్త్. స్తున్నారండి. చదుకుంటున్నారా, లేకపోతే జాబా.
నేన్ జాబ్ చేస్తూ . అంటే రీసెంట్ గా మ్యా తేజ యెల్లి
అవునా అప్పుడే మ్యారేజ్ అయిపోయింది నమ్మింది
అప్పుడేం కాదండి నా కరెక్ట్ ఏజ్ లోనే మ్యారేజ్ అయింది సో, మ్యా మొన్ననే మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు జాబ్ క్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా, మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చిన.
ఆ, అలా మీ ఇంట్లో ఒప్పుకున్నారా, అంటే పెళ్ళి తర్వాత జాబ్ కోసం.
హఫ్ కోర్స్ అండి, ఇన్ని రోజులు చదివిందే దాని కోసం కదా మనం.
మరి ఎందుకు, నేను చదివి జాబ్ చేస్తాను కానీ. పెళ్లి జేసుకున్నార్ కదా.
అంటే ఇగా సిచ్యువేషన్ డిమాండ్స్ అండి ఏం చేస్తాం, మీరంటే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు.
అంటే ఇంకా, ఇంకొక నేను ఒక ఫేజ్ లో జాబ్ జేయాలి. బట్ మీరు ముందే మ్యానేజ్ జేసుకొని జాబ్ జేస్తున్నారంటే గ్రేట్.
ఆ ముందే కాదండి నేన్ కూడా అనిస్త్. స్టేజేస్ దాటే ఓచ్చాను.
అంటే మీరు సీనియర్ అన్నమాట.
హలో.
సీనియర్ అన్నమాట, అన్నమా మీరు నాకన్నా.
అవును, మీకంటే సీనియర్.
అవునా, ఇంకా ఎలా ఉంటుంది బీటెక్. ఇగ్ జాబ్, లైఫ్. అంటే మీర్ ఎలా, ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారు.
అన్ని ఇలా కళ్ళు మూసి తెరిచే లోపు అయిపోయాయండి. అంటే మీరు ఇగా ఫోకస్ చేస్తే మీకు తొందరగానే ఓస్తుంది, ఫోకస్ చేయకపోయినా ఓస్తుంది. కాకపోతే వచ్చే టైంకి ఓస్తాది అది.
అవునా, అలా గూడా ఓచ్చేస్తుందా.
అవును. మీరు మంచిగా చదువుకోండి, మీరు గూడా తొందరగా జాబ్ చేసుకోవాలి, మీ పేరెంట్స్ నీ ప్రౌడ్ గా చేయాలి, నా లేక తొందరగా హౌస్ వైఫ్ అవ్వాలి.
చేస్తున్నారు లైక్. జాబ్ ఇంకా.
మనం ఉ, మనం ఉమెన్స్. మన మల్టీ టాస్కింగ్ చేయడం అలవాటే కదా చిన్నప్పటి నుంచి పని పని చదువు అన్ని బ్యాలెన్స్ చేసే వాళ్ళం ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం
అంటే మీరు సూపర్ ఉమెన్ అనమా ట
అందరు ఉమెన్స్ సూపర్ ఉమెన్సే కదా
అవును అది కరెక్టే
కాలేజ్ లో ఉంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు చదువుకుంటున్నారు అన్ని అవుతున్నాయ్యా రేపు తప్పదు కదండి
అంతే అది అన్ని ఒక్కొక్క ఫేజెస్ అనమాట లైక్ చదువు ఒక ఫేజ్ జాబ్ ఒక ఫేజ్ పెళ్లి ఒక ఫేజ్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వస్తే మనకు కూడా తెలుస్తుంది మన మమ్మీ వాళ్ళు ఎలా చేసారు అని
అవునండి మీరేమో ఎక్స్పీరియన్స్ చేసినా చెప్తున్నారు నేనంతే ఎక్స్పీరియన్స్ చేసినా
అంటే ఈ రియాలిటీలో తెలుస్తుంది కదా అందరు ఎలా ఉన్
అవునా మీకు ఒక సి శేషం చెప్పాలా అండి ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆమున్. ది తను నా . రోజు బాక్స్ తీస్. పొసదండి ఐతే నా కోసం నేను వెడ్నెస్డే వెడ్నెస్డే నేను హాస్టల్ ఫుడ్ తినను అప్పుడు తను నాకు బాక్స్ తీసుకొస్తది సరేలే ఈ రోజు నా నాకు ఇష్టమైన కర్రీ తీసుకు రాలేదు తాను అయితే నేనే ఏమ అనుకున్నా ఈ రోజు కర్రీ నా రైస్ బానే ఉంది నేను తిందాం అనుకునేలోపే నా ఫ్రెండ్ నా పై నడిచిందండి గట్టిగా అందరి ముందు చెప్పండి నేను ఫీల్ అవడ ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ అవ్వద్దా
ఎందుకు ఫీల్ అవుతారండి తను మంచిగా ఎవ్రీ వీక్ తెస్తుంది ఈ వీక్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది తెలేదు అనుకోవాలి మీరు ఏమన
ఇది క కర్రీ ద అయ్యో ని కర్రీ కోసం ఫీల్ తిందామా లేదండి ఈరోజు నేను ఎలాగో తను తెచ్చి వేరే కానీ
కర్రీ కోసం కాదు వైట్ రైస్ తెచ్చి ఉంటుంది కదా
అంటే తెచ్చిందండి కాకపోతే నేను ఎట్లాగో కర్రీ తినను మళ్ళా వైట్ రైస్ వేస్ట్ అవుతుది తనలా ఫుల్ గా కడుపు నిండా తింటదన్న ఉద్దేశ్యంతో నేను తనకి చెప్తే త నని ఈరోజు కరుచుకుందండి
అవునా టూ సైడ్స్ ఉంటాయి కదండి అన్ టే నువ్వు మీరు ఒకటి ఆలోచిస్తారు అవతలల్లు ఒకటి ఆలో
ఓకే ఓకే అండి ఒకసారి మీరు తన వైపు ఆలో చించి ఏమనుకుంటున్నారో చెప్పరా
నేను ఏమ అంటున్నాను అనుకుంటే అంటే అన్ త సేపు తను అడి ఉంటదేమో తిను తిను తిను అని బట్ తను ఏం రెస్పాన్స్ ఇవ్వలేదేమో అనుకున్నాను
పాను అండి తనని తినమని వై
నాకు తెల్ అంటే అంటే చాలా మంది హాస్టల్ వాళ్ళు తింటారు కదా వాళ్ళ ఫుడ్ బాగుండదేమో అంటే ఎవ్రీ వీక్ తన ఫుడ్ తెస్తుందింటే తన ఫుడ్
నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ మంచిదండి ర ప్రతి వీక్ చేస్తుది ఈ వీక్ కూడా తెచ్చింది
మరి తను ఎవరీ వీక్ తెచ్చిందంటే నువ్వు ఆ మరి నువ్వు ఆ ఫుడ్డు మీరు ఆ రైస్ ఆ రైస్ తెచ్చినవనింటే ఇష్టం లేదు నువ్వు తిన్నావు అని ఆఫర్ చేసింది బట్ నువ్వు ఏం అకుపోడ అంతద అ ల్ అంతే అర్వా రడ అంటే ఎలా ఆచిందో నాకు తెలియదు కదా
అరవ లేదుగ్గే తిట్టిందండి
తిట్టిందా సరే అంటే అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువైతే అలా
వామ్మో అంతే అండి మీరు ఏదంటే అదే మీ మీరు కూడా ఫ్రెండ్ లానే మాట్లాడుతున్నారండి
ఇల్మి న కదా అరిచేది
పా పా ప్రేమ తంతగర పోతే అంటడి మీరు కూడా చెప్పొచ్చు కదా ఇలాంటి ఏమన్నా స్వీట్ మూమెంట్స్
స్వీట్ మూమెంట్స్ అంటే మేము రోజు ఎంజాయ్ చేస్తామండి ఎక్కడికి వెళ్ళకుండా మంచి ముచ్చట్లు పెట్టుకోండి అవునండి చెప్పాను కదా బీటెక్ చదువుకునే అప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ అని
అవునండి నేను కూడా బీటెక్కే చదువాను కాగానీ నాకు అంత కొంత మంచి ఫ్రెండ్స్ లేకపోయినారు అంటే అప్పుడు
అవునా కానీ మా ఫ్రెండ్స్ మంచి వాళ్ళండి, మా ఫ్రెండ్స్ మంచి వాళ్ళండి, ఎప్పుడు నవ్వు త్తు ముచ్చట్లాడుతూ ఎప్పుడుంటారు
అవునా
ఎప్పుడు ఏది చేద్దామా అది చే దామ కొట్లాడు కుందామా మాట్లాడుకుందామా తిన్నామా
క్యాంటీన్ పోదామా ఏ మీరు క్యాంటీన్ కెళ్ళరా అండి అఫ్ కోర్స్ మేము బీటెక్ లో ఉన్నప్పుడు క్యాంటీన్ లోన బతికే వాళ్ళం
అవునా అంటే మేము క్యాంటీన్ అంటే మరి బడ్జెట్ ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళము
అవునా అంతేనండి ఇప్పుడు అంటే మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి మా చేతిలో పైసలు ఉంటున్నాయి. మీరంటే ఇక్కడ నుంచి జాబ్ చేస్తారండి
అవునండి మేము ఈడ జాబ్ చేస్తున్నాం. మమ్మీ వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీ దాచుకో తింటాం ఇంకా
ఎవర్నీ అంత ఇబ్బంది పెట్టొందండి ఓకేనా మీరు మమ్మీ డాడీ వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టొద్దు ఓకేనా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ ని అంటే నేను మీ ఫేస్ దాటినా కా అంటే నాకు తెలుసు అవన్నీ
అవునవును
నేను కూడా మా పేరెంట్స్ ని చాలా ఇబ్బంది పెట్టేదాన్ని
మనీ కోసమా
ఆ అంటే ఇబ్బంది అంటే అందరు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేయాలి, నాకు ఇవి కావాలి అవి కావాలి అని అడినేదాన్ని ఇప్పుడు మనం ఒక పొజిషన్ కు వచ్చిన తర్వాత వాళ్ళ ఎంత సఫర్ అయితున్నారో అర్థ అయిందండి.
మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదండి అదిద అంటే కాస్ట్ ఎక్కువ అవుతాయి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి సో మనం ఇప్పుడు తెలుసుకుంటే బెటర్
అవునండి మీకేమన్నా సజెషన్స్ కావాలంటే నన్ను అడగండి ఓకేనా నేన్ చెప్తా
ఆ సరేనండి మీరు మా సీనియర్ కదా సో కంపె
ఆ ఎప్పుడు మొహ మొహ అస్సలు మొహమాట పడకండి ఓకేనా
ఆ సరేనండి ఇట్లా ఫ్రెండ్లాగా అండి ఎందుకు అడగన్ చెప్పండి
అంతే అండి మీరు కూడా నాకు మా ఫ్రెండ్ గుర్తుకొస్తుందండి మీరు మాట్లాడు
అవునా నాకు మా మ ఒక ఫ్రెండ్ గుర్తుకొస్తుందండి ఈరోజు కొంచెం కామెడీ కామెడీ చేసింది తను క్లాస్ లో
అయ్యో భయపడలేదా అండి మీ ఫ్రెండ్
భయపడలేదు తను చూసి మాకు ఇంకా నవ్వో
ఓ షిట్ ఒక ఫ్రెండ్ బాధ లో ఉంటే మీరు నవ్వుతున్నారా అండి
అంటే ఆ సిచ్యువేషన్ కాదండి తను ఫస్ట్ నుంచి మాకు నవ్ ప్పించింది మాటలు కొంచము ఆ రివర్స్ అర్థం చేసుకోవడము
అంటే అంతా నవ్పించే ఫ్రెండ్ ఉంద అంటే మీరెంత లక్కి పర్సన్స్ అసలు
అవునవును అవునండి అంటే పక్కన కూర్చుంటాను కదా నాక్ కి తెలుస్తుంది
అంటే మీరు మంచి అమ్మాయి కాదంటున్నారు అతనుని
మంచి అమ్మాయి కాబట్టి నా పక్కన కూర్చోబట్టుకుంటున్నా కదండి
ఓహో నాయిస్ అండి
కొంతమంది ఉంటారు వాళ్ళు దూరమే పెట్టాలి ఎంత దూరం పెడితే అంత మంచిది
అవునండి నేను కూడా ఈ మధ్య చాలా రియలైజ్ అయ్యాను మనకి వ్యాల్యూ ఇచ్చే వాళ్ళ దగ్గర దనే మనం ఉండాలి
మరి మనకి ఇప్పుడు ఎంతం వాల్యూ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు పోయి వాళ్తో వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడితే ఎలా ఉంటుంది
అవునండి జాగ్రత్త మరి నేను మీకు ఏమైన్నా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి బాయ్
బాయ్